ఆ అక్క
ఏం జేత్తన్నవ్ రా ఏం జేత్తన్నవ్ రా తిన్నావా తిన్నావారా?
తిన్న తిన్న నువ్వు తిన్నవా?
ఆఁ తిన్నా ఏం కూర?
ఏం కుర్ర
ఏం కూర మర్సిపోయినవా రా అప్పుడే
హ్మ్ఁ మర్సిపోయిన ఎగ్గు పొద్దున మమ్మీ టిఫిన్ జేసింది
అవునా
హ్మ్ఁ
ఇంకా ఏం జేత్తన్నవ్
ఏ ఉంది ఏం లే అదే గుసుడు ఫోన్ జుసుడు గంతె
ఎగ్జామ్స్ రాశినవా
రాశిన మొన్న సప్లి వడ్డది అది రాసోచ్చినపూ
ఆహాఁ
నువ్వు నీకు సప్లి వడ్లేక్క అయినా
నాకు వళ్ళే పాస్ అండి
నీకు పాస్ ఎంతక్క
మొత్తం ఏమో రా నాకు గూడ తెల్వదు పాస్ ఎంతొ
పాస్ టొంటీ వన్ ను మీది అంతేగా
ఒక్కొక్క సబ్జెక్ట్కి టొంటి వన్ను
ఒక్కొక్కటి ట్వంటీ వన్ను.
తెలుగు ఏమో థర్టీ ఫైవ్, ఇంగ్లీష్ ఏమో
ఉ
థర్టీ త్రీ అనుకుంటా.
ఇంగ్లీష్ థటీ త్రీయా?
ఆ ఆ
అంటే లాంగ్వేజస్ ఎక్కువ ఉంటాయా?
ఆ ఆ అవును.
పెద్దమ్మ పెదప్పుడు చిన్నాక్కా
అర్థం గాలే
పెద్దమ్మ పెదప్పుడు వచ్చిలాంటనా?
రాలే నేను ఒక్కదాన్నే వచ్చిన.
పెద్దమ్మ ఫోను
ఫోన్ ఇంటికాన్నే ఉంది ఇది రమ్యా అక్కది.
ఆహా! నేను పెద్దమ్మా అని ఫోన్ చేసాను. వాళ్ళ నుంచే ఏం మాట్లాడతా.
ఏ కాదు అహా రావట్లేదు అల్లో
మ్ హు ఇంకేం తను ఇంకేముంది తిన్నావా అక్కా ఆ ఆ ఇప్పుడు అదే డాడీ ఎన్నారే కి ఇత్తా అంటుండు.
హా
ఎన్ఆర్ఐ కలలు కదలిస్తానని కానీ ఉన్
పైసలు బొక్క ఎన్నారైల
ఉ మళ్ళా గీ దీనికి ఎన్ఆర్ఐ బోవుడు.
అవును
మ్ నువు అక్క ఇప్పుడు ఇలా మీ స్కూల్ లో వంశా డ్యూటీ సమంత. వంశాగ సమంతలనే
అవునా
మ్
ఆహా!
నువ్వు ఆ కాలేజీ ఏనా
ఆ అదే
మ్ హు
డేసే ఇప్పుడు మళ్ళా డేసే సీట్స్ అయిపోయినాయి అట హండ్రెడ్ ఫిల్ అయినాయి అంట సీట్స్.
అంటే సెకండ్ ఇయర్ కూడా సీట్స్ ఫిల్ అయితాయా?
అంటే హాస్టల్ లో.
అడ్మిషన్ ఉందిగా ఆల్రెడీ నీది మరి.
అడ్మిషన్ ఉంది కానీ ఫస్ట్ ఇయర్ లోనే క్యాన్సిల్ చేసిండు. కాలేజీలు ఉంటది కాగానీ హాస్టల్ ఉండదు. డేస్ ఇగ
ఇగ పో ఇగ డేస్ వచ్చిపోవుడే.
ఆ
అప్పుడు
అప్పుడు హాఫు హాస్టల్ హాఫు డేసు
ఉహు అటు రానితార అక్క కొడుకాను లా
రానిత్తరు
ఆహా మీ యతన్ బా
బావ కింద ఉన్నాడు నేను పైకొచ్చి మాట్లాడతాన పప్పక్క ఏడుంది చీ అక్
అక్కీ ఈడ్నే ఉన్నది అక్కింట్లో ఫ్ మూవీ చూతారు
ఆహా
అక్క ఇప్పుడు కింద ఐతే ఒక్క నెల అయితాందేమో ఎగ్జామ్స్ అయిపోయినాయి మొన్ననే ఆ ఇంకేం ఇత్త
ఏముంది రే ఏమీలే వంశీ గాడు వత్తాండ ఛీ
వంశీనా అఖులు వాడే ఈ సినిమా జూత్తాళ్లు ఊ పెద్ది చూసినావా అక్క నువ్
ఏ మూవి
పెద్ది పెద్దో పెద్దిరెడ్డో
పెద్దియా పెద్ది చూడలే
ఆ
సిక్స్ హండ్రెడ్ అట టికెట్ ఒక టికెట్ ఎట్లా చూత్తాల్ రా ఎట్లా జూస్తాలు
ఫోన్లా ఫోన్లా ఫోన్లా
ఆహా
ఇప్పటిదాంక టీవీ లో చూసిల్లు ఇక మేము ఎవలం చూస్తలేము అని ఫోన్ల చూత్తాళ్ ఇగ ఆ
అవ్ లే
ఊ ఫోన్ల చూసిల్లు పప్పక్కయ్యేమో అక్క అక్క పంప్ ఫోన్ లో చూస్తది మేము ఇక్కడ షెడ్ కాడికి పోయినాం పోలీస్ షెడ్ కాడికి
అవునా
ఊ
ఏందిరో సౌండ్
పైపా
అక్క
ఆ
పని అయిపోయింద అంటానా
పని అయిపోయింది రా
ఊ బట్టలు పిండినవా
ఏ బట్టలు విండలే గానీ బొల్లేయ్ రా
గోళ్లు దోమతాందా అక్క నీకు
ఆ అయినా గాని అన్ని పనులు చేస్తది
కొందా రై ఏప్పుడు వచ్చిన పండుకోని అవు పడుతవ్
ఏ చే చేత్త
ఉమ్
ఆ
ఇంట్ల పనికి ఏం రాదు
ఏ అంతలేదు వత్తది
ఉమ్ బట్టలు కొనుక్కున్నావా అక్క నువ్వు
పండగకి ఏంది
హలో
ఆ అక్క చీ తమ్ముడు
నువ్వు మల్లా కాలేజ్ పోదామని బట్టలు గిట్ట అన్ని కొన్నవా
ఆ కొన్నార నువ్ కొన్నవా
నేను గోన్లే డబ్బులు లేవని చూస్తానా
అవ్వ
ఆ
కోళ్లు అమ్ముడు పోతనవ్వారా
ఓ ఇంతవరకు పదిహేను ఓ పద్నాలుగు పోయినయి మూడు వందల యాభై
పెద్దగా పెరిగినయ కోళ్లుమరే ఆ ఆ ఇగ అమ్ముడు పోతాయ్ ఇగ
తక్కువ ఉన్నాయి ఉమ్ ఎల్లుండ రేపొ ముల్కాశిలా
ఎప్పుడు పోతావ్ మరి కాలేజ్ కి
కాలేజ్ ఒక్క నెల అనుకుంటా
ఎ ఎంత బాగా పోతుండు నేను ఎప్పుడు పోతనో తెలువదు రా థర్టీన్ కీ ఇగ స్టార్ట్ థర్టీన్ కి
కాలేజ్ ఉంద్ మాకు గ్రూపులో ఏం పెట్టలేదుగా
స్టార్ తర్టీన్ కే రా
స్టార్ట్ స్కూళ్ళక్ కదా
అవునా నీ కాలేజీలకు కూడ థర్టీన్ ఏ అనుకుంటా నా ఆహ
మనకు అల్లా పెడతారు అల అలా వాట్సాప్ లో పెడతారు
ఆ
ఉమ్ నీతో అక్క ఏం చెప్తాంది
అక్క కాళీ అందరం కాళీ కాళీ రా కాదు మా అక్కకి
కాళీ బావ పోయినాడా డ్యూటీ కి
బావ డ్యూటీ లేదు ఇయ్యాల మండే ఉంటది.
ఎందుకు సాటర్డే సండే ఖాళీగా
ఉండదు ఫోన్లో ఉంటది డ్యూటీ
ఆ హు బావ ఏం చేస్తాడు అక్క
మిషన్ భగీరథ
అంటే బుందలు తీపిత్తాడ
నాగుడా తెల్వద్ పైపులు తిప్పిపిత్తరు ప
తిప్పిపిత్తరా
ఆ పైపు ఉంటాది చూడు దాన్ని తిప్పుతారు తిప్పతే బయి ఆ వాటర్ వతాయనుకుంటా నాకు కూడా తెల్వది
ఇంటర్ తర్వాత ఏం తీసుకుంటావక్క నువ్వు
ఉ ఏందిరా
ఇంటర్ తర్వాత ఏం తీసుకుంటావు అంటాన
డిగ్రీ
డిగ్రి ఆ
హా
డిగ్రీ తీసుకొని
డిగ్రీ తీసుకొని చదువుకుంటా
చదువుకుంటావ ఏమయితావ్ అంటాన
డిగ్రీ డౌటే మీరు తొరలోనే
ఇక్కడ ఈ కాలేజ్ ఇక్కడ నేనా
ఏందిరా
ఉ
మరి ఫ్రెండ్స్ ఎవరైనా కలిసింరా రా
మా ఫ్రెండ్స్ ఎవళ్ళో బర్త్డే
రాజేష్ ఎవరిది రా
బర్త్డే ఇయాల స్టోరీలు నింపుతారు
అవుడా
ఉమ్
ఎవలది బర్త్డే ఆహా ఆ ఓకే ఓకే అయినద స
ఇయాళ ఇద్దరి బర్త్డే ఒక్కళది కాదు
అవునా నిన్న టాపర్ బడ్ డే గా నిన్ననో మొన్ననో
టాపర్ టాపర్ నిన్న ఫోన్ చేసింది గా అక్క
అవునా
ఉమ్ టాపర్ ఫోన్ చేసి ఎత్తిన ఎత్తంగానే హలో అని హలో అంది అప్పుడే కట్ చేసిన
ఎందుకురో
నవుతాంది ఇగ
ఆహా
ఏహే అ ఏవుల్లో అనుకోని నేను ఫోన్ ఎత్తిన
ఓహో ఓకే ఓకే
ఆ ఎవరొ అనుకొని నేన్ ఫోన్ ఎత్తితే హలో ఎంబటే కట్ చేసినా చిటుకున కట్ చేసిన కా నేను అంత ఆగం ఆగం ఉన్నా వాళ్ళేమో మంచిగున్నారని
హ్మ్
కట్ చేసిన ఎమ్మటే
తిన్నర
హలో ఏం కర్రి వండిండ్రు ఏంచేత డాడీ బస్ల పోయిండు
ఆహా
డాడీ బస్సులొ పోయిండు మమ్మీ హలో హలో హలో హలో హలో హలో హలో హలో